హలో. ఏం లేదు నువ్వేం చేత్తనవ్.
ఖాలీ ఫోన్ చూస్తున్నా.
తిన్నావా.
ఇంకేడా తిన్లే అయిపోయిందా మీది.
ఆ తిన్న.
ఏంకరి పెట్టిల్లు.
చికెన్ మీదేం కర్రీ.
మాది ఆలు.
ఇంకేం చేతనవ్.
ఏముంది కానీ ఫోన్ చూసుకుంటున్నా.
పండుగకు పోతలెవ్వ.
పోతనో పోనో తెలివది ఇగ్గ ఏమనుకోలే.
అదే.
ఎప్పుడు పోతానవు నువ్వు.
నేను ఇ హాస్టల్ ఉన్నా రేపు బోత ఇగ
రేబోతవా
ఊమ్
అందరు రేపేనా
ఆ అందరం రేపే ఇగ
ఊమ్
ఆల్రెడీ ఇయలా కొంతమంది పెయేరుకదా
ఊమ్
ఓ సరే నలుగురం ఉన్నాం ఇగ
నలుగురే ఉన్నారా ఊమ్
ఏం చేస్తల్ మరి ఇంకా
ఏం లేదు అందరు బ్యాగులు సదురుకుంటాల్
ఊమ్ నువ్ సదురుకున్నావా
నేన్ మెల్లగా సదురుకుంటా ఇగ
ఊమ్
ఏం చేస్తాన్నవ్ ఇంకా
ఏమున్నది ఏం లేదు ఇవాడ్దాకా స్టడీ హౌర్లా కూర్చునం,
హు ఎగ్జామ్స్ మంచి గా రాసినవా,
మంచిగానే రాసిన
ఊమ్
నువ్వు ఎగ్జామ్స్ రాతన్నవా,
రాయట్లే
ఉహు
ఊహు రాదామనుకున్నా గానీ ఇంకా కుదుర్తలే
ఉహు
ఇంకేం చేస్తార్లు
మీ ఆంటీ వాళ్ళు ఏం చేతళ్లు
మా ఆంటి వాళ్ళు గూడా కాలే ఇంట్లున్నరు,
ఉహు తిన్నరా
ఇంకా టైం కాలే మాకు ఇక్కడ
ఊహు ఎన్ని గంట్లది ఉహు టెన్ నైన్ అయితద
ఆ నైన్ నైన్ థర్టీ అట్ల అయితది.
ఊహు
ఊ ఏం చేస్తలు రేపే నా ఇంగా పోయేది అందరు
ఆ రేపే ఇగ రేపు రూమ్ మొత్తం ఖాళీ అయితది ఇగా
ఊ మధ్యాహ్నం పోతరా
ఆ మధ్యాహ్నం మధ్యాహ్నం కాలేజ్ పోయి పోతాం,
ఊ దగ్గరేనా మీ ఊరు
ఆ దగ్గర్నె పంతినే కాదా
మీ పేరెంట్స్ వస్తరా మీర్
లేదు మేమే అవుబస్ ఎక్కితే పోతం, పేరెట్స్ వాతనే పంపిత్తరు,
చున్నీక్
ఏ లేదు రారు ఇంటి పోయినప్పుడే ఇగా అప్పుడు అంటే నో ఇంటర్ లా టెన్ ఆ ఇంటర్లు అంటేనేమో ఫోన్ లేపేసరికి ఊకోచ్చేది. ఫోన్ మాట్లాడుడో అప్పు ఎప్పుడంటే ఎం వచ్చుడు లేదు ఏమైనా వీడియో కాల్ లేనే
ఇంకా
మా తింగరి ఫ్రెండ్సే ఎం చేతుల్లో
ఏమున్నది ఏంలేదు ఒకళ్లు ఫోన్ చుత్తల్ ఒకళ్లు బ్యాగ్ సదుర్కుంటాళ్ళు,
హు ఎంజాయ్ చెత్తల్లేగ్గా
ఆ
ఎంజాయ్ చెత్తలంటన
ఆ
ఉమ్ కాడ్స్ ఆడతలేరా
కార్డు్సా ఇదివరదాకా ఆడినం అప్పుడు
ఊమ్
ఆ
ఆకాడస్ ఆడకుండా ఉంటాలిగా
ఆ
మ్మ్
ఇంకా
కాడ్స్ ఆ డితే ఇగ టైమ్పాస్
ఉమ్ ఏదో తోట్ టైంపాస్ కాకపోతే బోరు కొట్టది మరి
తెలకిపోతే
మ్ చెప్పు
నువు ఎంజేత్తన్నావ్
బయటకొచ్చిన
అహా
బయట వాకింగ్ జేత్తన్న పొద్దున్నదిన్నదరగనికి మజ్జనం ఎంకర్రి పెట్టిల్లు
మధ్యాహ్నమా
హలో
ఆ అ
ఎవరితో మాట్లాడతానవు
లేదు గామే మనీ అడుగుతన్ను
ఉమ్ ఇంక
చెప్తే ఇంకేంజేత్తన్నవ్
ఇంకేముంది బయటనే తిరుగుతానా మనింగ్ ఏంటిఫిన్ చెషిల్లు
మార్నింగ్ ఇవాలా అది టిఫిన్ చేపాతి
చేపతియా
ఆ
హ్మ్మ్
హా మీరేమి టిఫిన్ చేసారు మధ్యాహ్నం ములుకయి టమటా
మేన్ టిఫిన్లు తింటే అన్నం తినట్లేము
ఆహా అందుకే చేతలేదా
స్టార్టింగ్ లో చేసిన
ఆ
ఇంక మొత్తం టిఫిన్ తిన్నాక అన్నం తినబుద్ధి కాదు నాకు మా ఆయనకు
మరి పండగకు ఎందుకు పోవు
ఏమో పోబద్దిగా అట్లగ్గ మన చుట్టూ ఉన్నది కదా భమి పోవాలని
ఆహా
ఉ
మన్న మీ ఫ్రెండ్ది బర్డేగా
ఆ
అ
ఇన్స్టా లేదా నీకు
ఉన్నది
నానా ఇంకేం చేస్తాలు
ఏం ఉంది ఎమ్మే
ఉ కరెంటు వేయింది
కరెంట్ వైద
ఉ ఇప్పుడే వైది ఇంకా
ఒకదానివే పోతావా హలో
హలో
మీ ఇంటికి ఒకదానివే పోతవా
ఎక్కడికి
మీ ఇంటికి
పోతే ఇద్దరం పోతాం లేదంటె లేదు ఇంగ ఉ ఏదనా ఫెస్టివల్ ఉంటే పోయి చూసుకొని వస్తా
దగ్గర్నయ్న
దగ్గరంటే మరీ దగ్గరేకా కొంచెం దూరం ఉంటది
మరూ మీ టెన్త్ ఫ్రెండ్స్ మాట్లాడతార
టచ్లో ఉన్నారు అందరూ ఒక్కదానిమ వచ్చినామా ఇప్పుడు ఎక్కడికి
లేదు లేదు అందరం ఉనం అంటే ఇ లేదు లేదు అని ఒకదన్న వచ్చినం
ఉ ఇంటారులేసలు వీళ్ళున్నారుగా
ఇన్నా ఆ ఇళద్దారు ఉన్నారు
చెప్పాలి
బైకా చ ఫోన్ మట్లాడతన్నా ఉఊడతో పోతా నిట్లో
బయటకు వచ్చిన తిరిగినా కరెంట్ వే్యంది భయం వేసి మల లోపలిక వచ్చిన
ఆహా
చెపూ
ఏందో
బస్సు అయినా పోయది మీరు
ఆ బస్కే ఎనిచిలే ఎంచి ఆటకు పాతం హన్మకోడ అటునుచేలి బస్ హనుమకొండ బస్ న బస్ స్టాండ్ నిస వరంగల్కి వెందిగి నను ఆ పలవలు ఎకుత సవర బస్ ఎక్ వీళ్ళేమో డైరెక్ట్ హన్మకొండలు నెక్స్తారు
తల వాలో
ఫోన్ మాట్లాడుకుంటాళ్లు
ఫోన్ మాట్లాడుకుంటాల్లా హ ఇంకా చెప్పు
ఉమ్ ఏముందండి అ
సరే మరి
అ